హా
న
నమస్కారము అండి.
నమస్కారం అండి. ఎలా ఉన్నారు?
చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు?
మేం కూడా చాలా బానే ఉన్నామండి.
ఓకే అండి, ఏం చేస్తున్నారు?
ఏం చేయాలో దిక్కు తోచక అటు ఇటు తిరుగుతున్నా అండి.
ఓకే అండి, వాకింగ్ చేస్తా ఉన్నారా మీరు?
దీన్ని వాకింగ్ కుడా అంటరా? అంటే రెండు అడుగులు అటు రెండు అడుగులు ఇటు రెండు అడుగులు ఇటు ఏస్తున్నా అంతే ఎక్కువ దూరం దిరగట్లే.
ఓకే అండి. అటు ఇటు తిరుగుతున్నా అన్నారు. నేనేమి చూడలే కదండి వాకింగ్ చేస్త వత్తా ఉన్నారేమో అనుకుంటా ఉన్నానండి.
మా సైడ్ పక్షులు బాగా అరుస్తున్నయి వినిపిస్తుందా.
ఆహా ఇప్పుడు వినిపించలేదండి.
ఇందాక బాగా గట్టిగా అరిచాన్మాట చాలా పక్షులు వచ్చాయి.
అవునండి ఇప్పుడు క్లైమేట్ కూడా చానా డిఫరెంట్గా ఉంది కదండి వాతావరణం కూడా. కొద్దిసేపు ఎండలు కొద్దిసేపు వానలు పడతా ఉన్నాయి కదా అందుకనే పక్షులు కూడా అరుస్తా ఉంటాంటే దానికి గు టైం సెన్స్ లేకోకుండా.
టైం సెన్స్ అని ఎందుకంటారు అండి, పక్షుల అరుపులు బావుంటాయి అంటే మన ప్రకృతిలో చాలా అందమైందే అవి కదండి. పక్షుల అరుపులు, ఈ చల్లగాలులు, ఈ వాతావరణంకి ఆ మార్పులు
అవునండి ప్రకృతి అంటేనే పక్షులు, పక్షులంటేనే ప్రకృతి.
పక్షులు కాదండి, చెట్లు అనాలి అంటే ఏమైంది, ఏంది.
చెట్లు ఉంటనే పక్షులు వస్తాయి కదా అండి ఓకే.
ప్రకృతి అంటే చెట్లు, పక్షులు, ప్రాణులు, జంతువులు అవే.
అవునండి వన్యప్రాణులు.
ఆ వన్యప్రాణులు.
అవునండి, మీకి ఎలాంటి ప్రదేశాలంటే ఇష్టం అండి నేచర్ నేచర్లో
నేచర్లో నాకు బాగా చల్లగా అంటే బాగా చల్లగా ఉన్న వాతావరణం అంటే చాలా ఇష్టం అంటే చాలా బాగా గ్రీనరీ ఉండి అ అక్కడంతా చెట్లు అంటే అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటే, అలా మనం వాక్ కి ఎళ్తూంటే అంటే యా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా అలా వాక్ కెళ్తూ ఉంటే చి చిన్న వర్షం అంటే డ్రిజల్ లాగా అన్మాట. అంటే లైక్ ఆ స్నో ఆ స్నో కూడా కాదు. ఇప్పుడు మనం ఏదన్నా టవాల్ ఇట్లా కొడితే చిన్నగా ఆ ఓకే చల్లగా గాలస్తుంది కదా.
డ్రిసిలింగ్ అం డ్రిసిలింగ్
స్నోఫాల్ అనగూడదు దాన్ని యాక్చువల్లీ దాన్నీ డ్రిసల్ అనే అంటామేమో అలా చిన్నగా వర్షం పడు తుంటే అలా ఫ్రెండ్స్ ఇద్దరు అలా సైకిల్ అలా ఎళ్తూ ఉంటే సైక్లింగ్ ఎళ్ళినా, వా
అలాంటప్పుడు మీరు బాగా కొడైకెనాల్ కి అలా కేరళా కేరళా సైడ్ ఎళ్ళండి బాగుంటది మీకు. అంతా ఇష్టపడతా ఉన్నప్పుడు. అంత ఇష్టంగా
అవును అంటే మా పిన్ని కూతురుంది ఒక పాప నిఖితా అనేసి ఆ పిల్లని ఒకసారి ఆ పిల్లా, నేను ఎళ్ళాలనుకుంటున్నాం అన్మాట.
ఓకే అండి. ఓకే, ఓకే వెళ్ళాలని ఆ
అలా ఒకసారి అవునండి అలా ఎళ్ళేసి ఒక టూ త్రీ డేస్ అలా బాగా తిరిగేసి రావాలి అంటే అలాంటి చోటుకి ఎళ్తే ఇద్దరు ముగ్గురు ఎళ్ళకూడదు అన్మాట, ఇయిదర్ ఫ్యామిలీ ఎళ్ళాలి లేదా ఫ్రెండ్స్ తో ఎళ్ళాలి. అలా అయితేనే బావుంటది.
ఫ్రెండ్స్, ఫ్యామిలీ కాదండి. లవర్స్ తో, కపుల్స్ అలాంటి వాళ్ళు ఎళ్తేనే బావుంటదండి.
లవ్వర్ స్టేజ్ మేము దాటొచ్చేసాం కపుల్స్ ఆ వద్దులేండి ఇంక వాటి గురించి మాట్లాడ కూడదు బాగుండ
ఫ్రెండ్సు కపుల్స్ ఫ్యామిలీతో పోతే ఏం ఎంజాయ్ ఉండదు పోండి ఆడిపోద్దు ఇడిపోద్దు ఆడిగి అంటారు ఏంది ఎంజాయ్ చేయడం ఉండదండి ముద్దు ముచ్చట ఏంది ఉండదు అసలు అలాంటి ప్లేసెస్కి వెళ్ళినామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతంగ ఉంటారు మనుషులు కూడ
లవ్ స్టోరీలు అయితే అలాంటి చోట లేత లేత లవ్ స్టోరీస్ అంటే అలాంటి చోట బాగుంటాయ్ గానీ
ఉ
ఆ ముదురి లవ్ స్టోరీ అలాంటి పోండ మనమాట అది లేత లేతగ చిగురిస్తటుంది కదా అలాంటి వాళ్ళకై ఆ వాతావరణం అక్కడ ఆ నడక అక్కడ ఆ అదే మీరిందా కదా ముద్దు ముచ్చటని అలాంటివన్నీ అలా అక్కడైతే బాగుంటాయన్నమాట
అవున అండి నేను ఒకసారైన మాల్దీవ్స్ కి వెళ్ళాలండి నా కోరిక
ఇంకేంది అంటే మీ హస్బెండ్ తో పాటి ఎళ్ళండి అంతే కదా
అవునండి ఓకే ప్లాన్ చేయాలండి చెప్తను
ఒకే
ప్లాన్ చేయాలి అనుకున్నాము ఫ్లైట్ లో వెళ్లేది కదా కొంచెం ఇప్పుడు వానలు పడుతూ ఉన్నాయి క సో ఇప్పుడు డిసైడ్ కావలండి ఎప్పుడు వెళ్ళాలి అయ్యని కనుక్కొని
మీకు ఏమైన అంటే ఉ అయితే ఒక చిన్న కోరిక ఉండిపోయిందనమాట అంటే నాకు క్రూజ్ షిప్ లో వెళ్ళాలని చాలా కోరిక అనమాట చాల ఇష్టం ఎందుకో అంటే ఒక్క స వెళ్ళాలి అని చెప్పేసి చాలా కోరికగా ఉందినమాట దానికి అంటే లాస్ట్ టైం అంత చూస అన్నమాట దాని గురించి దాంట్లో కృషి వెళ్ళాలంటే పొడి
రిడ్డు ఉంటాయండి
అదే పర్ డే ఫిఫ్టీన్ టు ట్వంటీ కె అవుతుందంట
ఓయమ్మ స్వామి ఒకే అండి
టూ డేస్ త్రీ డేస్ ట్రిప్ అంటే థర్టీ టు ఫార్టీ థౌజండ్ అవుతుందంట నియర్లీ
ఒకే
అదొకసారన్న ట్రై చేయ్యాలి అంటే ఒక్కసారినా క్రూ షిప్ వెళ్ళాలిని నాకు ఎందుకో కోరిక అది
క్రూషిప్స్ ఇక్కడ మన ప్రదేశాల్లో కన్న ఫారన్ కంట్రీస్ లో సూపర్ ఉంటాయండి
ఎందుకు మనీ మన దాంట్లో కూడ ఉంది కదా ఆ అది ఎక్కడ నాకు సరిగ గుర్తులేదు ఆ మొన్ననే చూసా నేను ఆ
ఉ
యూట్యూబ్ లో చూస అన్నమాట వాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాని గురించి
ఒకే అండి
ఆ అలా ఒకసారన్న దాంట్లో అంటే దాంట్లో వెళ్ళాలని చెప్పేసి ఎంత కాస్ట్ అవుతుంది ఎలా ఉంటుంది అంటే ఫుడ్డు అంతా మొ మొత్తం అంత దాంట్లోనే ఇంక్లూడెడ్ అనమాట పర్ డే ఇంత అని చెప్పేసి అదే అంటే పొడి ఇంత అనేసి వాళ్లు పిక్స్ రేట్ అనమాట సో దాన్నిబట్టి ఆ ఫిక్స్ చేస్తారన్నమాట చాలా బా అంటే చాలా బాగా ఉండింది వాడు చూపించిన వ్యూ అంతా చాలా బాగా చూపించాడు దానికి
టైటానిక్ లే అండి టైటానిక్ తో ఫీల్ అవు తున్నారు మీరు వెళ్లాలని ఎల్లండి మీరు మీ హస్బెండ్ గారు
టైటానిక్ లా అని కాదు కాని అంటే అదొక్క ఇష్టం అనమాట అంటే ఎలా ఉంటందో చూ అంటే మనం ఇ ఏప్పుడు చూడంది మనకి చూడాలని కోరిక కదా సో అలాగ అనమాట అంతే
అంతే అండి మీకు ఎలా కృషి ప్లేట్ కి వెళ్లాలనిపిస్తోందో అట్లా నాకు కూడా మాల్ తీసుకెళ్లాలనిపిస్తోందండి చానా అసలు నాకు ఇంటర్ నుంచి ఎప్పుడైతే దాని గురించి తెలిసిందో మీకు ఇప్పుడు మీరు ఎలా చెప్పారు దాని గురించి ఇంటర్లో నాకు ఎట్లా తెలిసిందో అప్పటినుంచి నాకు ఒకది ఇప్పుడు మీకి సేమ్ మీలాగే అండి నాది కూడా ఇంగా చెప్పాలంటేను మాల్దీస్ మాల్దీస్ మాల్దీస్
ఓకే అంటే బీచెస్ కి వెళ్లారండి మీరు ఎప్పుడైనా
ఆ అండి రీసెంట్ గా అయితే వెళ్ళాను కొన్ని ప్లేసెస్ కి బీచెస్ బీచ్ కి వెళ్ళను చాలా బాగుంది ఉన్నదండి కానీ వాటర్ అంటే నాకు భయము కానీ వాటర్ దగ్గర కైతే వెళ్లలేదు చిన్న చిన్న పిల్లోళ్ళు ఉన్నారు లేండి వాళ్లతో ఎంజాయ్ చేశాను మా బుడంతో
ఓకే
వాడు చిన్న పిల్లల్లో ఎలా చేస్తారు మీకు కూడా తెలుసు కదండీ మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా వాళ్లకి బొమ్మలు ఇస్తే ఆ మ మట్టంతా అంతా ఎత్తుకొచ్చి దాంట్లోకి పోయడము ఆడుకోవడము అబ్బా బాబా
ఆ మట్టి ఆ ఇసుకలో భయంకరంగా ఆడుతారు అనమాట
ఆడతారు అదిగాక ఇంకా వాడు చిన్నపిల్లోడా వాడు చిలిపి చిలిపి చేష్టలు బాగున్నాయండి ఫో ఎంత బాగా వచ్చాయి ఫొటోస్ కూడా తీపిచ్చాము అక్కడ
ఓకే
ఇప్పుడే నాలుగు జిల్లాల అందగాడు లాగా ఉన్నాడు వాడు
ఆహా
అంతా బాగున్నాడా
మా వాడే అంటే మేము కూడా బీచ్ కి వెళ్ళామనమాట మా వాడు అయితే అస్ క్కలో బాగా ఆడుతున్నాడా అంటే మీచ్ ఆ నీళ్లు వచ్చినప్పుడు అల్లా పరిగెత్తుకుని వస్తున్నాడన్నమా ఆ నీళ్లు ఏదో వాటిని తీసుకొని పోతాయి అన్నట్టు భయపడుతూ వాడు అక్కడ నుంచి పరిగెత్తి వస్తున్నాడన్నమా అనమాట అంటే వెననికి ఆ నీళ్లు దగ్గరికి కెళ్తాడు వాటర్ వస్తా అంటేనే పరిగెట్టుకొని వస్తాడు ఆ నీళ్లు వెళ్ళిపోతుంటాయి కదా అప్పుడు కొద్దిసేపు తగ్గుతాది కదా అలాంటి టైమ్ లో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వస్ స్తున్నాడనమాట వాడు ఆడుకోవడానికి మట్టిలో ఇసుక మట్టి అది
మట్టి మట్టి తీసుకొని వస్తా అంటారులెండి ఉ
ఆహా వాటర్ పట్టుకొస్తున్నాడు మట్టిలోకి పోసుకొని కలిపి ఇల్లు కడతాడ ఇల్లు కట్టడానికి అని చె చెప్పేసి అవి చూస్తే పాపం ఆ పాపం టాయ్స్ అన్ని చాలా తెచ్చుకున్నాడా ఆల్మోస్ట్ అలలు వచ్చినప్పుడు అన్ని అలలు అన్ని తీసుకెళ్లిపోతున్నాయా దాంతో పాటి పరిగెత్తిపోతున్నాడు అనమాట తీసుకురావడానికి కాకపోతే కొన్ని అన్ని అలల్లో వెళ్లిపోయాయి కొన్నని అలల్లో వెళ్ళిపోయాయి కొన్ని మాత్రం దొరికాయి ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి పక్కన దూరంగా పోయి దా దాచిపెట్టుకున్నాడు అన్నమాట అంటే ఇంకా అవి కూడా తీసుకెళ్ళిపోతాది అనేసి
చిన్నపిల్లల్ని పిలుచుకెళ్ళచ్చు కానీ కొంచం ఫియర్ ఉంటాది ఆ వాటర్ అక్కడ ఎట్లుంటాది అని కానీ బాగా ఆడుకుంటారండి పిల్లలు మాత్రము
ఉ ఆ
అందుకే అండి చిన్న పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించాలి తొందరగా పెద్దోళ్ళు అని నేర్చుకోలేరు చిన్నప్పుడే నేర్పించేసేసయాలి
మా వాళ్ళైతే స్విమ్మింగ్ నేర్చేసుకున్నారు మా వాడికి అంటే మా ట్టిల్లు ఇద్దరు చిన్న పిల్లలు అన్నమాట ఒక బాబుకు ఫోర్ ఇయర్స్ ఒక బాబుకు ఫైవ్ ఇయర్సు
ఉహ
ఆ అంటే ఐ మీన్ సిక్స్ సిక్స్ ఫ్ ఫోర్
ఆ
ఇ ఆ సిక్స్ ఇర్స్ బాబు అయితే బాగా నేర్చేస్తున్నాడు అన్నమాట వాడైతే బాగా స్విమ్ చేస్తున్నాడు అంటే అనుకోలేద అన్నమాట అంత తొందరగా నేర్చేసుకుంటాడన్నమాట ఈ సమ్మర్ హాలిడేస్ లోనే వాడు రెండు స్కిల్స్ నేర్చుకున్నాడున్నమాట ఒకటి స్కేటింగ్ ఒకటి స్విమ్మింగ్
అదే అండి చిన్నప్పుడే నేర్ప ర్పించేస్తే వాళ్ళకి భయం అనేది ఉండదండి చిన్నప్పుడు త అంటే పెద్దోళ్ళు అంటుంటారు కదా ఏమన్నా గాయాలు తగిలినా ఏం తగిలినా దేవుడు చూసుకుంటాడు ఎనిమిద ఏళ్లు తొమ్మిది ఏళ్ల వరకు కును ఆ తర్వాత ఏం తగిలిన మనకు నొప్పిస్తాది అని అలాగా చిన్నప్పుడే నేర్చేసుకోవాలండి ఏంది నేర్చుకోవాలన్నా పెద్దయి ను ఇంచి నేర్చుకోలేరు
నేను ఈ మాట కొత్తగా వింటున్నా నేను ఈ మాట ఇటు కొత్తగా వింటున్నా అంటే అదే అన్నిళ్ల వరకు మనకి నొప్పి తెలియదు అనేది ఈ మాటైతే కొత్తగా వింటున్నా అంటే మా వానికి అలాని కాదు కాని అంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి ఊరికే హాలిడేస్ లో అంటే ప్రతి ఇయర్ ఏదో ఒకటి నేర్చ ర్పించాలనైతే ఒక చిన్న కోరిక ఉండేది అన్నమాట సో అలాగనేసి వాన్ని తీ కెళ్ళి వదిలేంన్నమాట అంటే మా ఊర్లో బాయిల్ అన్నమాట ఉండేవి దాంట్లో మనకి ఆయిల్ క్యాన్స్ ఆస్తాయి కదా ఆ ఫై లీటర్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ కైన్స్ వాటి తాడి కట్ కట్టేసి వాడి నడుముకు కట్టేసి బైలకి వేసేది అన్నమాట ఆ అదే అదనేది మునగనీయాది అన్నమాట పిల్లల్ని బాగా స్విమ్ చేయొచ్చు అన్నమాట దాంతో అలా నడుముకి తాడుతో కట్టేసి వాటిని నీళ్ళలకి వదిలేసాము అలా స్విమ్ చేసి చేసి వాడు దాన్ని తీసేసినా కూడా ఈత ఈదగలుగుతున్నాడు అన్నమాట
అదే అండి ఇప్పుడు మనం చిన్న పిల్లలకు చూసుంటాం గాయలునేది తగిలిన కూడా కనిపించావు అన్నమాట స సర్టెన్ ఏజ్ వరకు సర్టెన్ ఏజ్ తర్వాత అవి తగులుతాయి నొప్పిస్తాయి ఇంకా అట్లా కంటిన్యూ అవుతానే ఉంటాంట ఇంకావి దేవుడు అనే అంటే నాకు కూడా అట్లా చిన్నప్పుడు తగిలింటే మా అమ్మ చెప్పిండేదన్నమాట ఇప్పుడు చిన్నప్పుడు తగిలిన ఏం కాదమ్మా పెద్దయంచి తగిలిచుకుంటే అవి గాయాల నయం కాదు చిన్నప్పుడు చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా అలాగా దేవుడే చూసుకుంటాడు కొన్నాళ్ళు అని అంట టారు
ఓకే అండి అవును
ఓకే అండి మీ విలువైన సమాచారం మాకు చేరవేసినందుకు ధన్యవాదములు
ధన్యవాదములండి